హలో ఆ వినపడుతుందా అంట్నే
పడుతుంది పడుతుంది. ఉహ్ ఎక్కడ మీ ఊరు
మా ఊరా ఇక్కడే హే సిటీ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వసద్ తెలుసు కదా నీకో గడాహ్
ఉహ్ అవునవును
పూయే
ఎట్లుంటది మీ ఊరు సిన్న గుంటద పెద్ద ఉంటదా.
త చాలా పెద్ద ఏమ్ ఉండదు.
ఊమ్ ఉమ్ యమో ఏమన్నా సమస్ తల్ ఉంటాయా మీ ఊర్లా మంచినే ఉంటా అన్ని రోడ్డసు వాకరు
వాటరా ఆ డ్రైనే జేసు బావనే ఉంటాయ్. వాటర్ ప్రాబ్లం అయితే అసలు లేదు మాకు. మాకు ఓక్ ఏనారు పక్కనే ఉంది. దాని రోడ్డు ఒకటే కొంచెం మాది హైవే నించే విలేజు మాది చాలాద్ విలేజ్. హైవే నుంచే లోపలికే ఉంటది విలేజ్ ఒక టూ కిలోమీటర్స్ వస్తది కానీ రోడ్డు మంచి లేదు రోడ్ ఫెసిలిటీ అసలు
లూ
వేసారు బట్ అది వేసి చాలా ఇయర్స్ అయిపోయింది. మళ్ లేర్ రికన్స్ట్రగ్ జేస్తా అంటున్నారు గాని చెయట్లేరు.
ఉమ్ ఎట్లా ఇక్కడ బావుంటదా విలేజ్లా బావుంటదా.
విలేల్ లోనే బావుంటది ఆ పచ్చని పొలాలు. మాది వ్యవసాయం చేస్తారు గదా పెరన్సు
ఆ మంచిగా పచ్చని పోలాలు, ఆ స్వచ్ఛమైన గాలి.
సింటా ఉమ్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయా మీ ఊర్ల
ఆ ఊర్లో లేవు అసలు ఆమ్ఓ ఉహుహ్ లేవ్. ఊర్ దగ్గర లో మాది విలేజ్ కదా, విలేజ్ దగ్గర నుంచి ఒక టౌను లాగా ఉంటుంది. ఒక ఫోర్ ఒకలా మీటర్స్ లో ఒక చిన్న టౌన్ ఉంటుంది.
చిన్న పిల్లలు అట్లా ఏళ్ళాలంటే గూడ ఏముండదా.
అత్ గవర్నమెంట్ స్కూల్ ఉంది, బట్ అది కూడా అంత మంచి లేద్, ఎవ్వరు వెళ్ళట్లేదు ఇప్పుడు విలేజ్ లో అంటే ప్రాపర్గా టీ చేసే వాల్ ఎవరు రావట్లేరు.
ఆహా
అంగన్వాడి ఒకటి నడుస్తుంది ప్రజెంట్ ఊర్ లో
ఓకే
నా
ఆహా ఇంకేమో మంచిగానే ఉంటదా విలేజెస్ అంతా పీస్ఫుల్ గానే ఉంటాయా టెంపుల్స్ అవన్నీ బా
ఆ మా ఊర్లో ఒక టెంపుల్ ఫేమస్ ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్ త్సవాలు చేస్తారు చాలా బాగా చేస్తారు ఉ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తంటారు బ్రహ్మోత్సవాలు లాగా అక్కడ సిటీ నుంచి చూడు ప్రతి ఒక్కరు దానికి అటెండ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు
ఆహా అంటే ఎన్ని డేస్ అవుతయి బ్రహ్మోత్సవాలు
ఇయర్లీ మంత్స్ వన్ వీక్ చేస్తాము
ఆహా
ఉ ఊ
వన్ వీక్ అయితే మొత్తం సందడి ఉంటది అయితే ఊర్లో
ఆ చాలా బాగుంటది ఆ వన్ వీక్ మాత్రం అసలు అది అయిపోయాక అసలు ఊరు వదిలేసి రాబ ఆళ్ళీ అనిపించదు ఊర్లో నుండి
ఊ అంటే ఎవరు అంటే ఏ టెంపుల్ అది ఎట్లా చేస్తారు బ్రహ్మోత్సవాలు అవి
ఉమ్ అది వెం వెంకటేశ్వర్ స్వామి టెంపుల్
హు
ఎవ్రీ ఇయర్ దశమి రోజు సప్తమికి కళ్యాణం అవుతుంది దశమికి రథోత్సవం అనిజేస్తారు ఆ రెండు బాగా చేస్తారు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి మనకి కోలాటాలు అలా కబడ్డీ గేమ్స్ ఉంటుంది. ఆ త్రీ డేస్ అన్నదానం ఉంటుంది.
ఆహా ఓకే మంచి పెద్దనే చేస్తారు అయితే
చాలా పెద్దగా ఉంటుంది ఊరి కూడా మొత్తం పంట పొల చుట్టూ పంట పొలాలు ఉంటాయి కదా మొత్తం మా ఊర్లో వరి సాగు చేస్తారు
ఆహా
ఊ
అయితే మంచిగా ఉంటది అయితే
అవును ఎక్కువ వరి పండిస్తారు మిగతా పంటలు కొంచెం తక్కువే అయితే కూడా పత్తి అలా ఏస్తారు కానీ వరి ఎక్కువ ఏస్తారు
ఆహా అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి
ఊ కెనాల్ ఏరియా బాగా అందుకోసము అని ఉ వరి బాగా పండిస్తారు మిర్చి ఒకప్పుడు మిర్చి వేసే వాళ్ళు కానీ ఇప్పుడు వాటర్ వచ్చ మిర్చి ఒకటి బత్తాయి బాగుండేది మా చిన్నప్పుడు బాగా బత్తాయి తోటలు ఉండేవి చాలా ఇప్పుడైతే వాటర్ వచ్చాయో అప్పటి నుంచి బత్తాయి తోడలు అనేవి మ చెట్లు ఖరాబ్ అయిపోతున్నాయి కాయలకి మంగు అని చెప్పేసి మంగు బస్ చానా వస్తుంది అందుకోసమని ఇప్పుడు బత్తాయి తగ్గించేసారూ మొత్తం వరీనే వేస్తున్నారు
ఊ మాది కూడా విలేజే ఒకప్పుడు ఉండే చిన్నప్పుడు కాకపోతే మేము అక్కడ ఏం పెరగలే సిటీలోనే పెరిగినాం కదా కాకపోతే చిన్న ప్పుడు వేళ్తుండే కానీ ఇప్పుడు అస అసలు వీలు అవట్లే వెళ్ళడానికి, మాది కూడా చిన్న విలేజె. ఆ స్కూల్, రోడ్స్, అవన్నీ ఏమి ఉండవు. చిన్న అంగన్వాడీ ఉంట ఉంటది. ఇంకా అక్కడ ఉండే విలేజెస్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్తారు తప్ప, ఇంకా ఎవ్వరు వెళ్ళరు, అందరు ఆల్మోస్ట్ అందరు సిటీకే వస్తున్నారు కదా.
అవును. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయా ఊర్లో. మీ ఊర్లో మీకు.
ఊ ఆ ఎదో కొంచెం అట్లా.
పండిస్తున్న, ఏం పండిస్తారు.
పత్తి బాగా ఇస్తారు మా ఊర్ల. పత్తి, వరి, పల్లి.
పల్లి యేస్తరా, ఓకే.
పల్లి కూడా మంచనె వండుతుంది, పత్తి కూడా బాగా వండుతుంది, వరి కొంచెం తక్కువ వాటర్ ఎక్కు. ఎక్కువ ఉన్న దగ్గర బావి, బోరు ఉన్న ప్లేస్ లో వారి పండిస్తరు.
ఓకే.
మ్
ల్చా
మంచినే ఉంటది, విలేజ్కి వెళ్తే బాగా అనిపిస్తది.
అవును కదా, విలేజ్ లైఫ్ అస్సలా సిటీ లైఫ్, విలేజ్ లైఫ్ ఏమి పనికి రాదేమో, అంటే ఈ హడావిడి అని ఏమి ఉండవు అంత ప్రశాంతత ఉంటది విలేజ్కి వెళ్తే.
మ్ అవును.
మ్ హు
ఇంకేమన్న ఉంటాయా సమస్యలు మీ ఊర్లో.
మా ఊర్లో అంటూ ప్రజెంట్ ఏం సమస్యలు లేవు, ప్రజెంట్ రాజకీయాలు ఎక్కువై పోయ కాపోతే ఊర్ల.
మ్ అవునవును.
మ్ విలేజెస్ని చెడకొట్టేస్తరు, ఇన్ విలేజెస్ మెయిన్గా జెడగొట్టడానికి రీజన్ ఏందంటే రాజకీయాల ఎక్కువైతున్నాయి ఊ
మ్ అదైతే కరెక్టే వాల్కో ఒకప్పుడు అట్లా లేకుండే కాకపోతే ఇంగ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది, కదా.
అవునా, అవును. మ్ ప్రెజెంట్ అయితే మా ఊరు బాగుంటది చాలా పచ్చని పొలాల్లో. అస్తా.
ఇ
నాకు చాలా ఇష్టం ఊరికి ఎళ్తే అసలు రావాలి అనిపించాదు సిటీకి, ఎప్పుడు వెళ్తామా అని వెయిట్ చే స్తాను ఊరు. హాలిడేస్ ఎప్పుడు వస్తాయా పిల్లలకి తీస్ కొని వెళ్దాము అల, అని చెప్పేసి.
మ్ ఇక్కడ, ఇక్కడ ఎట్లుంటావ్ సిటీలో సిటీ లైఫ్ బాగుంటదా.
ప్చ్ బానే ఉంది. ఓకే. సిటీ లైఫ్ కూడా ఓకే, అంటే రెండు కంప అదొక డిఫరెంట్ లైఫ్, ఇది ఒక డిఫరెంట్. లైఫ్ రెండు కంపేర్ చెయలేము, కదా.
అవును
కాపోతే సిటీ లైఫ్ హడావిడి బిజీ లైఫ్.
ఉ అవును తప్పదు ఇంకా అన్ని ఇప్పుడు జాబ్స్ కయినా, చొ స్టడీస్ కయినా కంపల్సరీ ఉండాలి కాబట్టి సిటీ లో ఉండక దప్పదు. అవన్నీ ఇంకా విలేజెస్లో కుదరవు కాబట్టి ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఎట్లయినా ఉమ్ కాపొతే హడావిడి, హడావిడి, హడావిడి లోకం ఉన్టది ఇక్కడ.
ఊహ్హ్మ్ హ్ అంతే మెకానిక్ లైఫ్, సిటీ లైఫ్.
ఔను అదైతే కరక్టే. పొద్దున్ లెచినప్పట్నుంచి ఉరుకులు పరుగులు, వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే సరిపోతది. ఉమ్
ఉమ్
మీరే మీరేట్లా ఎక్కడ్ సైడ్ ఉంటరు ఏంటి? ఎట్లుంటది మీస్ సైడు అంటే కల్చరు ఇల్లుల్ గానీ వాతావరణము.
ఉమ్ వాతావర్ణం కూల్గానే ఉంటది, మాది సిటీకి కొంచెం హండ్రెడ్ కిలోమీటర్స్యే వొస్తది మాక్ పెద్ దా దూరమే ఉండదు. వెదర్ గూడ ఎలా అంటే, అంత హాట్గా ఉండదు. అంత కూల్గా ఉండదు. కొంచెం సమ్మర్ గాబట్టి విలేజ్లో కొంచెం కష్టమే.
ఉమ్
ఎండల్ ఎక్కువ్ ఉంటాయి గదా, అదే భయమేస్తుంది వెళ్దా మా వద్దా అని జేప్పేసి గానీ, మళ్ళీ ఆ లై ఇఫ్ అన్ని హాలిడేస్ అవన్నీ మళ్ళీ రావ్ గదా మనకి.
ఔను
ఎవ్రీ సమ్మరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే విలేజ్కి ఎళ్ళేసి వొస్తము కంపల్సరీ. అలా మెకానిక్ లైఫ్ నుంచి కొంచెం పీస్ దొకుతుంది గదా అని జేప్పేసి.
ఉమ్ అవును, వెళ్తేనే కొంచెం రెస్ట్ లాగా గుడ ఉంట్ టది పిల్లలకైనా మనకైనా మంచిగన్పిస్తది కొంచెం
ఏకెట్లా హాలిడేస్ రాగానే విలే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనక్ పండగ్ లలో సిటీ లో సెలబ్రేట్ జేస్కోవడం కన్నా, విలేజ్ లో సెలబ్రేట్ జేస్కుంటే ఆ పండగ ఫీల్ ఉంటుంది.
ఉమ్ అవును, మీ ఉర్ ర్లో దస్రా పండగ ఎట్లా జేస్తారారు పెద్దగా జేస్తార, ఎందుకంటే ఇక్కడ మంచిగా తెలంగాణలో దస్ స్రా అంటే పెద్దది గదా.
దస్రా చాలా బాగా జేస్తరు, నాకు దస్రా అంటే ఇంకా మాక అసల్ మన్ చిన్నప్పటి నుంచి వన్ ఇయర్ హైడ్రాబ్యాడ్లో సెలబ్రేట్ జేస్కున్నా నేను, అద్ అంటే ఇన్ ఇయర్స్ ట్లో గూడా కానీ అస్సల్ నాకు ఇక్కడ హ దసరానా అంటే ఆ ఫీల్ రాలేదు విలేజ్లో ఎందుకో తెలీదు ఆటోమేట్ టెగా ఆ ఫీల్ వొచ్చేస్తది, ఎవ్రీ ఇయర్ మేమ్ ఏం జేస్తామంటే ఊరంతా కలిసి జమ్మికెళ్తాం పెద్ద గా టెంపుల్ ఉంటది కదా అన్ జం తంగా మా ఊర్లో సెలబ్రేట్ జేస్తారని, అక్కడ జమ్మి చెట్ టు ఉంటుంది, ఐవ్ అందరం ఈవినింగ్ కాగ్ గానే కంపల్సరీ అక్కడకెళ్ళడము, ఆ జమ్మి దగ్గర పూజ్ జేయడము, ఆ జమ్మాక్ తీస్గొచ్చి ఆ పెద్ద వాళ్ళలక్ పెట్టేసి నమస్కారం జేయడం అలా చేస్తాము.
ఉమ్ అవును అన్ని ప్రతి వొక్క విలేజెస్ లో బావుంటది మంచిగా బతుకమ్మ ఆడుకుంటరు గదా, బతుకమాలు అవన్ న్నీ అవన్నీ మంచిగనిపిస్తయ్, ఈ సిటీలో ఉంటాయ్ గానీ కాక్పోతే ఇగా అన్నీ ఒక ఆ లైఫ్ స్టైల్ వేరే ఉంటది, మనం అంతా ఎంజాయ్ జేయలేము.
ఆహా అవును, విలేజ్ మెయిన్ మనం విలేజ్లో పెరిగి న వళ్లమ్ ఇక్కడ సిటీ లైఫ్లో పండగల్ని అంత ఎంజాయ్ జేయలేము.
ఔను
ఉమ్
అక్కడయ్తేనే మంచిగా అనిపిస్తది అండి, చిన్నగున్నా గుడ బాగానిపిస్తది కొంతమంది అయినా, ఇక్కడ సిటీ టిలో ఎంత మందితోని ఎంత పెద్దగా జేస్కున్నా గూడా అదేంటో మంచిగా ఒక ఫీలింగ్ రాదు.
అహ అవును
ఉమ్ ఆ ఫెస్టివల్ ఫీలింగ్ కాగానీ అదొక ఫీల్ గానీ మంచిగానీ ఫీల్ రాదు, ఇగ ఎంతైనా ఏదో క్యాజువల్ గా బయటికి వెళ్ళేసి వచ్చినట్టే అనిపిస్తది. హ్మ్
హ్మ్
ఓకేలే మరి ఉంటా
ఓకే అండి మరి ఉంటాను
బాయ్